హలో
బాగున్నారంటి ఉ బాగున్నా అంటీ బాగున్నారు
బాగుండమ్మ ఏమ్ మా వర్కలు నేను వంట చేస్తుండమ్మా
ఏమంవంటా ఆంటీ ఆ ఆంటీ పర్లేదాంటీ బానే ఉన్నాయియండి ప్రస్తు తననికి ఏమంతా ప్రెషర్ గా ఏం లేవు
అవునా
అవునా అంటీ ఇంకా వాళ్ళ స్టోర్స్ ఇంకా ఓపెన్ పెన్ కాలేదు
ఆహా
అవిప్పుయితే ఇంకా వర్కె ఇట్లాంట తెలీదు ఇప్పుటికైతే నార్మల్ గా ఉంది
అవునా
అవునాంటీ సిస్టమ్ లో కూడా వర్క్ ఎక్కువ చూపిచేస్తున్నారు బాగ్ ఈ రోజు వేరే ఆమె సార్ వోచ్చి అంతా చెప్పారంటీ ఎట్లా బిల్ ఎయాలి అని
అవునా
మీరు ఇక్కడన్నారాండి ఏం చేస్తాన్నారు
ఏం చేయలేమో వంట చేస్తాండా నేను వేరే కంపెనీలో చేరినాను హర్బల్ కంపెనీ అని దాలో చేరినాను దాంతో శాలరీ ఇరవై ఏడు వేలు ఇస్తారు
ఎవరైనా జాయిన్ కావ్ చాంటి
ఎవరైనా కావచ్చుమ ఒక యాభై ఐదేళ్ళ లోపు ఉండాలా
ఆంటీ
మనిషి ఎక్కువ లావు ఉండకుండా మీడియగా ఉండాల
మా అక్క చాన్ బాగుందండి
అవునా మ్ సరే మ ఇంకా భోజనమా
అంటి
భోజనము
ఇంకా లేదండి తినాలి ఇంత తొందరగానా అంటి
అవునా లేట్‌హా తిన్నెధి
అవునండి బయట నుంచి పానీ పూరి తినేసి వచ్చాము వచ్చేటప్పుడు
ఆహా ఆహ మేము తొందరగానే తినేస్తాం లేమ్ ఎనిమిది గంటలకట్ల
ఆహా అండి ఈ ఇంటి దగ్గర ఉంటే ఆహా బాగున్నారండి అందరూ మీ ఇంట్లో అంతా బాగున్నారా
ఏం చేస్తాం కదా
అంటే ఎట్లా ఉంటదండి వర్క్ గురించి డీటెయిల్స్ చెప్పండి అంటి
వర్క్ ఏం లేదు మా వాళ్ళు గు ఏం చేసుకుంటారో మనం పోయి వాళ్ళు చెప్పిన పని చేసి వచ్చేసేదే వన్ అవరు టూ అవరు అట్లా చేసుకుంటారు లొకేషన్ చూసుకొని పోయేది
అదే అండి తెలిసిన వాళ్ళుండి ఏమన్నా జాయిన్ చేపిద్దామని
ఆ ఉంటే చెప్పు మా జాయన్ ఏమిత్సరమ్మ
మీకు డబ్బులు ఇస్తారా అంటీ
రిఫ్రెష్ చేస్తే మాకు అమౌంట్ వస్తుంది అందుకని
అంటీ అడుగుతాను అంటీ తెలిసిన వాళ్ళు ఏమన్నా సరే మండి
ఉమ్ ఓకేమ్మా ఎవరన్నా ఉంటే చెప్ ఇవాళని ట్రీట్మెంట్ చేస్తే ఓకేమా అమ్మం అమ్మ ఏం చేస్తుంది
ఏం చెల్లండి ఆమె వ్యాపారానికి వెళ్ళ చేస్తుంటుంది ఇంటికి
అవునా
నేను వేరే దగ్గర ఉన్నాను అంటి
సరే సరే మా ఇంకేం ఇంకేం మా భోజనంక అండి
ఇంటికి వచ్చేసిం అండి మధు
బస్తీ వచ్చిస్
ఆంటీ అక్కకి వర్క్ కు చాలా దూరం అంట కదన్నా ఆం
చాలా దూరం మా జర్నీ చేయలేక పాప వేరే వేరే వేరే వెతకతనే ఉంది
ఓపిక ఎక్కువ ఆంటీ
ఓపిక చానా ఎక్కువ ఆ
మీ ఓపికే ఆంటీ మీ పిల్లల కూడా
ఉండాలా ఆడపిల్లలంటే ఓపికే ఉండాలా
ఆ ప్రస్ కూడా ఓపిక బాగుంది అండి అంటే సార్ ఫస్ట్ కోపం వచ్చేస్తుంది మళ్ళా ఓపిక
ఆ ఫస్ట్ కోపం వస్తాది తర్వాత ఓపిక వస్తది
అవునండి మళ్ళీ ఫీల్ అయిపోతునవ్ అనవసరంగా కుప్ప అన్నా నవ
అవునుఅవును అవును
వాళ్ళ డాడీ టైప్ అండి.
అవును
మీరు కోపడనే కోపడ రండి వాళ డాడీ ఈ ఇలాగే ఆ బాబు కూడా
కోపం ఎక్కువే
ఆన్
మరి మీ ఫ్రెండ్స్
ఏందా ఆం ఏం చేయాలో ఆంటీ ఆఫీస్గ ఇక్కడ నుంచి వచ్చేసినాము కూర్చొని వాళ్ళు కూర్చోని మాట్లాడుతా ఉన్నారు.
ఏమ్మ ఎంతమంది ఉన్నారూ. మీ ఆఫీస్ లో మీ ఆఫీస్ లో ఎంతమంది ఉంటారు. స్ట్రెంత్
మో అండి ఇప్పుడు ప్రజెంట్ మేము, మాతో పాటి జాయిన్ అయిన ఫ్రెషర్స్ అయితే ఒక ఆసిక్ సిక్స్ మెంబర్స్ తక్కవ ఉన్నారండి. అందులో ఒకరు డ్రాప్ అయిపోయారు. మీకా అండి ఈరోజు మేము ఒక ఫోర్ మెంబర్స్ వెళ్ళినాము అండి ఇంకా ఇద్దరు మెయిన్ సీనియర్స్ వాళ్ళే రాలేదు ఈ రోజు ఎందుకో ఎవరో చెప్పారం వాళ్ళకి శాలరీలు సరిగా ఇవ్వరని, అందువల్ల ఇద్దరు రాలేదు అంటీ, వాళ్ళు వేరే వాళ్ళ మాటలు వినేసి ఫస్ట్ చూసే కదా అంటీ ఒకసారి
ఒక నెలనా చేయాలా అది పడుతాదో లేదో చూసుకోవాల
ఆ అవునండి ఇంతకుముందు మా అక్కట్లే అదే వాళ్ళ మాటలునిసి వెళ వెళ్లినింది అంటీ వేరే దగ్గరికి అప్పుడు ఇంకా వేరే వాళ్ళు మాట్లు వినేసి ఇంకా ఎక్కువ కష్టంగా ఉందినేసి వన్ వీక్ కే ఇంటికి వచ్చేసింది కానీ ఇప్పుడు మా అక్కతో పటిలిన ఆమెకి ఇప్పుడు ముప్పై వేలు ఆ ఆంటీ శాలరీ ఈ పాపా ఇప్పుడు ఇంటి దగ్గరక వచ్చి ఇంటి దగ్గర పదివేలు లో ఏదన్నా చూసుకుందా అనుకుంటె ఎవరు ఏమి ఇవ్వ అంటీ వాకేంసీ లేవ్ అనేసి మాల్ ఆంటీ మళ్ళీ లాప్టాప్ లో తీ మంత్స్ వర్క్ కూడా నేర్చు కుంద అంటీ
బిల్డింగ్ నే బిల్డింగ్ చేస్త సరే అన్ని కొన్ని నేర్చుకున్న అంటీ మెయిన్ మెయిన్ వి మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తా ఉంది క అ క్వాలిఫికేషన్స్ ఏం అక్కడ మా సైడ్ దొరకట్లేదు ఎక్కడన్నా దూరం వెళ్ళాలంటే బాబు ఉన్నాడని అనేసేది ఇంకా ఒకటే వెళ్ళలేకుంన
అవును చిన్న పిల్ల్లోడు కదా మా పెద్దదోడున్నా అయితే ఏదో వదిలిపోవచ్చు
ఆ ఆంటీ ఏద ఆ బాబు కొంచెం పెద్దన్న అయితే చేయొచ్చాంటీ ఇంకా వెయిట్ చేయాలంటీ వాడి ఇంకో టూ ఇయర్స్ అట్లా న్నా ఉంటే మా అమ్మళ్ళ దగ్గర ఉన్న పర్లేదాంటీ మా అమ్మనే ఇంకా స్కూల్ పోయి ఇక్కడే మా ఊరు సైడ్ చదివించకుంట ఆ పాప ఏదో ఒక వర్క్ చెస్ కుంటా ఉండచ్చ ఆంటీ అలా చేస్తున్నామా ఆంటీ
హ్మ్ హహహ ఇస్తాడు ఇస్తా
ఎప్పుడంతే ఆంటీ మా అమ్మకి మా నాన్న ఉన్నపుడు చాన ఇబ్బంది గుడి పోయింది మళ్ళీ మా నాన్న చనిపోయిన తర్వాత నుం చివడే చాలా ఇబ్బంది
ఏమైనా నీ వల్ల అనే మీ అమ్మ సుఖం వస్తుందిలేగాయ సరే
అమ్మాయి కాకుండా మా అమ్మ వాళ్ళమ్మ కూడా మా దగ్గరే ఉంది ఆంటీ ఆమె కూడా మా నాన్న ఉన్నప్పటి నుంచే మా దగ్గర ఉంది
అవును అవును
ఆ మళ్ళీ వాళ్ళ ఆమెకు ఎవరు లేరు మా అమ్మకు త అండి అవును ఆంటీ ఒక ఇంకో పెద్ద కూతురుంటే ఆ ఆమె కూడా చనిపోంది
ఆ ఇద్దరు అమ్మాయిలే న మీ అమ్మామ్మా కి
ఆ అప్పుడు నా మేము ఉంనింది ఇంకొకటి మనవరాళ్ళు ఇంకొక ఆమె ఆమెను కూడా అలామవల్ హస్బెండ్ ఆయన వాళ్ళ డాడీ వేరే ఆమెను చేసుకోవాలనేసి ఆ పాపని కూడా చంపేస్తారు
అయ్యో
అట్లా అండి నామె క్యవర్ లేరు మేమే అండి
ఉమ్ బా చూసుకోండి మా
అవునా అండి వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చానా ప్రేమగా చూసుకుంటా రండి ఈమె పోదు తమ్ముడున్న వాళ్ళు చానా పెద్ ద అవ్వకి ఇయ్యి ఉన్నారూ ఆంటీ అక్క చ్చల్లెలంతా ఐదు మంది ఆరు మంది ఉన్నారు మళ్ళా తమ్ముడు ఉన్నాడు ఉ మ్ వాళ్ళ సై డ్ వాళ్ళు మా అమ్మని బా చూసుకుంటారూ అం ఏదన్నా పలకడం చేయడం ఇబ్బంది లేకుండా కానీ మా అవ్వ వెళ్ళదంటీ వాళ్ళకి మమ్మల్ని ఇచిపెట్టి వెళ్తే ఆడలే అని ఇంకా వాళ్ళ దగ్గరికి పోదాం అం వాళ్ళ వాళ్ళ తమ్ముడేమో పిలుస్తా ఉ టా నేనే చూసుకుంటారా కానీ ఆ ఆంటీ అసలు పోను కూడా పోలా అంట ఏదనా ఫంక్షన్ లో ఉన్న లక్క చెల్లల అందరుూ కలుస్తారు అం టీ ఈ మ తి మిస్ అయితుంది ఈమె పెద్దామ మావ్వ వాళ్ళు పాపం బాధపడతా ఉంటారు మా అక్క మీ ఇంటికిొచ్చి ఇట్లా అయిపోయింది ఆమెకి ఎట్లా కూర్చోబెట్టి చూసుకుంటాను అంటాడు వాళ్ళ తమ్ముడు
ఆహాా హా తమ్ముళ్ళు అన్నళ్ళు అంతా ఉండరూ అంతే మా వెనుక ముందు పుట్టినోళ్ళు ఉంటే అద ఒక దైర్నం
అవునా అండి అందుకే ఆంటీ మేం నల్గరమున్నం
మీరూ నలుగురా
సరే అంటీ మరి మళ్ళీ చేస్తానంటీ ఉమ్ బాయ్ అంటీ